హలో
హలో
ఆ
ఏం చేతన్నావ్
ఏం లేదు ఆ ఇన్నె కూర్చునము బయట రాజన్న నేను ఏమున్నది ఆడిపోతాండు ఇటు వస్తాడు వాటర్ ప్లాంట్ ఆని చేస్తాడు పోతాడు తిరుగుతాండు ఆయన ఆయన దే మంచిగా ఉన్నాదీరా నీ అమ్మ ఊళ్ళ మంచి
వాటర్ ప్లాంట్ చూసుకుంటాడు ఇటు ఇది చూసుకుంటాడు
వాటర్ ప్లాంట్కి వస్తాయి అటు వ్యవసాయం చేసుకు అటు వస్తాయి నీ అవ్వ వంద రోజులు వంద రోజులు పనికి రెగ్యులర్ గా పోతాడు
అయినడి మంచిగా ఉంది సంపాదిస్తాడు
పోటు పోటస్తానయి పో నీ ఇంకేందిగా
మరి గంతే మరి పైసలు పైసలు రావాలి ఏం మేటర్ కాదు పైసలు ఒత్తనయ లెవ్వ
ఆ ఇంకోటి ఆ ఆన్లైన్ ఏదో చేతందట పొట్టు పొట్టు ఇగ ఏమో తేలివది
ఆహా ఇంకేది మరీ
అ తిన్నావా మరి
తినలే తినాలి ఒక పది నిమిషాలు అయితే పయి తినొత్తాం ఏ చికెన్ పార్ట్
ఆ ఆ
చికెన్ చికెన్
ఆ టైం టేబుల్ ఉంటదా మీకు ఎట్లుంటదిరా ఫుడ్ది
ఫుడ్ నంటా టైం టేబులో ఎక్నట్లండి వారానికి మూడు ఇవాళ ఫ్రైడే సండే వెన్సడే
ఎంటిది
చికెన్
మా వారానికి మూడుసార్లునా
ఆ మూడు సాల మ
చికెను
ఆ
వారానినకి మూడుసార్లా
అవును మూడు సార్లే మాకు వారనికి
పూరి వారానికి మూడు సార్లు పెడతలాంటే గ్రేటర నీయమ్మ ఫీజ్ ఎంత
ఫోర్ ఫై
వొర్ ని అమ్మ బాగా గ్రేటర్ నాలుగు వేల ఐదు వందలకు వారానికి మూడు సార్లు అంటే వర్ తేరాది
వారానికి చెప్తావాడు వారానికి మూడు సార్లు చికెనా
ఆ వారానికి ఏడు రోలు కానీ ఎగ్ ఎస్ తుమ్ ఎగ్తో బాయ్ గు డైలియ ఎగ్ డైల
డె ఎగ్ ఎగ్గు డైలీ ఏమి ఉండదు అప్పుడప్పుడు పెడతారు
రేపు చికెన్ లేని రోజు ఎగ్గుంటది అనుకుంటా
ఎగ్ అప్పుడు ఉండదు అంటే సాటర్డే రోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తారు మాకు డైరెక్ట్గా
ఆహా
మళ్ళీ ఈ చికెన్ పెట్టనని రోజలు నైట్ చపాతి వస్తాయి మళ్ళా రోజు మండే ట్యూస్డే వెన్స్డే రాదు రాస్డే మళ్ళ ఫ్రైడే రాదు సాటర్డే సాటర్డే నమో ఎక్ పర్ రేస్ ఇక
ఆ మా హాస్టల్ నాలుగు వేలు గాని మాకు గిది ఏమి ఉండదు ఒక ఆ సండేనే చికెన్ పెడతారు పొద్దుగాలా పూరి పెడతారు నైట్ ఏది ఉండదు మళ్ళా
మళ్ళ మాకు చికెన్ ఎట్లా ఏం ఫ్రైన్ను కర్రీ
ఆహా మంచిగా ఉన్నది మీది హాస్టల్ రువ్ ఎటికెల్ మీది హస్టలు ఆ మరి
బస్ స్టాండ్ కడా లేద లేదు కిరణూ మయనుకు కొంచెం దూరం వొదరు ఉండదు ఉమ్
కానీ మంచిగనే లేదు కాని నెలలకు నాలుగుే లే ఏ కదంటే వానికి ఈీజం ఇచ్చినట్టే మనం ఇక
ఆ ఇగ మాహ అంటే ఒక వెయ్యి రూపాయలు రెండువేలు పె చకుంట అడ చేసుకుంటారు
ఆగు ముచ్చట్లు చెప్పు ఆ వన్కి రెండువేలు కట్టగుడద్ రెండువేల కల్లు కల్లు పేరా ఒక్కని పేరు మీద రెండు వేల అంటే నియమ్మా ఒక పది మంది వేసుకున్నా కూడా ఇరవై వేలు అయితాయిరా ఇ ముప్పై వేలు అవుతాయి
ఆ నెలలకు
అది మందికి మనకి నెలకు ముప్పై వేలు వస్తాయి మంచిగా
అంత ఎందుకు ఇప్పుడు ఈ ఆసల మీద సొంతంగా ల్యాండ్ కాడ ఎంటక ల్యాండ్ కొన్నా కొన్ని తెలిదు కానీ ఇంకో గర్ల్స్ కిస్టర్ ల సరిగా కట్టి మొత్తం ఆస్లు టెన్ ఓపెన్ అవుతుంది ఇప్పుడు ఇ నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్
మననికి ఏమనా పెట్టుబడు ఉంటే దీంలోకి వెళ్ళది ఇస్తారు దానికి పెడత రు అల్గలి మెల్గనే దతారు అవ వెనక ఇస్తాడు మంచి అవ వెనక ఇస్తాడు
నై తె
న మంచి ఒ ఒక్కసారి డెవలప్ అయిందంటే క్లిక్ అయితే ఇక దాని ఆపిటోడు ఉన్నాడు
అంతే మా
ఫస్ క్లిక్ ఫస్ క్లిక్ సాల కంపల్సరి తుాయి పైసా అదే వస్తాయి
ఏంతే మరి ఇప్పుడు ఒకవేళ మనకు ఇది సమ్మ అంటే సమ్మరాళ్ళు వ తప్ప మధ్యలో నువ్వు ఎప్పుడుంటి నా లక్క లక్కేమల్ల బద్కా మసలా లేనా లేే
వానికి పని ఏమి ఉంటది రాకు వంటలుండేది వాళ్ళే చెప్పులు వాళ్ళే వతారు జనాలుడాానికి జనాలు వస్తారు పెడటానికి పెట్టేటోళ్ వచ్చారు వాడు ఏమైనా వ వచ్చి హాస్టల్ ని మెయింటైన్ చేసుండంటే పైస రడ పెట్టాలి లే వెంచ బస్ సాలు ఉన్నా బియ బస్ సాల ఉన్నా పోరు అవికివి తెప్పించడు తప్పించి మనకి
ఏం బానే ఉండదు వస్తాడు చూసుకుంటాడు పోతాడు గంతే
మ్ వా మ వాంది మంచిగా ఉన్నది రా నయ్య పెడిత మాదిరం మ ఏమ అవుతాయిలేగాని మన అక్కడ ఫస్ట్ కొన్నిన్ని పైసలు ఉండి అలాగ రూమ్ అవి రెంట్ తీసుకు పోలన్న
ఆ
తెినళ్ళు ఉండాలి కాలళలా ఒక ఇద్దరు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని అే ఇట్లా మాది కొత్తగా పెట్టి రా ఇట్లా తీసుకుంటారా ఒక పదిమంది అయితే
ఆ అట్ల అయితే నడు మ నచ్చితనే ఉండక్క నలు ఉంచి తర్వాత నటి
ఆ వాడు కూడా ఉంటానంటే ఆడ నీకు ఇట్లా వెయ్యిూపాలు రెండు వేలు తక్కువ ఇస్తారా ఒక రెండు మూండేళ్ళల్లో దాక అక్క తీసుకుంటా తర్వాతికి ఒక ఐదు వంద తక్కువ తీసుకొనికుంటారా అని ఏదోటి చెప్తే బతిలాడు ని ఆ ఒక మనలి తీసుకొ ఆ రా అం చెప్దే నడతది మంత ఉంటది
ఫస్ట్ మంచి పెట్టాలడి ఫస్ట్ ఇష్టానికిదు క స్టార్టింగ్ నుే నేను వరకు మంచిగా ఫుడ్ పెడితే వద్దదుంటా అంట వస్తారు అసలకి
అ వస్తారు రా ఎందుకు రా రా పుడు మంచుకున్నప్పుడు ఒక ఏమున్నది ఇప్పుడు ఒక పదిమంది టే వాళ్ళు ఇట్లో ఫుడ్ మంచిగా ఉన్నా రూమ్లు మంచిగాన్నా మెయింటెనెన్స్ మంచిగాన్నా వాళ్ళు పోతారు ఇట్లా మా హాటయాలు బాగున్నారా అంటే వేరే ఆట వస్తారు ది ఉంటే
ఆ ఇంకా వాళ్ళు ఇంకా వచ్చారు జాయిన్ అవుతారు అడ్జస్ట్ అవుతాం అంటారు ఇంక రూ
అదే అదే వైఫై ఉన్నదన్నననికి న అమా ప్రీ వైఫై ఏ గదుపో నా నడతది
ఆ మరి నేను ఇక్కడ ఉన్న కూడన్ని రోజులు మరి నేను రీఛార్జ్ చేసుకోను ఎప్పుడు చేసుకుంటా అంటే ఇంటికి వచ్చేటప్పుడు రీచార్జ్ చేసుకుంటా ఇగ
ఇగ పక్క పనా అది ఇటు రీచార్జ్ పైసాలు కూడా మిలుగుతాయి మనకు మనమా నీయమ్మ ఏమన్న చదువుకుండా మన్నా కూడా ఎట్లాగో వైఫై ఉంటది ఇగ ఏమన్న యూట్యూబ్ అన్నా ఏదన్నా ఒకటి ఓపెన్ చేసి దానిలో చూస్
అన్లిమిటెడ్ వైఫై మంచిగా ఏదైనా చూసుకోవచ్చు అన్నీ మంచిగానే ఉంటాయి ఇక్కడ కాపోతే సిటీకి దూరంగా ఉంటది కాబట్టి అదొక్కటి మైనస్
ఇగ సిటీకి దూరమంటే ఏమున్నది రా మ్మా ఫుడ్ మంచిగున్నా కూడా ఏం కాదు సిటీలోదేమున్నది ఒక రోజు వారంలో ఒక రోజు పోయి వచ్చినా అట్లా తిరిగి వచ్చినా టైం పాస్ చేసినా అవుతది సినిమాకో దానికో దేని కో పార్కుకో ఊ ఇంకెందిగా
అన్ని మంచిగానే ఉంటాయి కాని ఇక్కడ ఏరియా ఈ చదువులు ఇక్కడ చెప్పే చదువులంతా వేస్ట్ ఇంటర్ వారికే మంచిగా ఉంటది చదువు ఎప్పుడైనా ఇంటర్ తర్వాత డిగ్రీ అయినా బీటెక్ అయినా గంతే ఇగ వదులుకోవాల్సిందే
ఐనా ఇంక ఇగ ఏదోకటి తీసుకోవాలి రా అట్లా చేసినోడే మంచిగున్నాడు రా సదివినోడు అందరు వేస్టే
ఆ శేఖర్ చూడు ఎంత మంచిగా జాబ్ చేసుకుంటాడు
వంద మందిలో పది మందికి వత్తన్నై తొంభై మంది ఉత్తగనే ఉండిపోతాన్నారు మన న లెక్క
ఏం చేత్తం అది దేనికైనా రాసి పెట్టుండాలి
నీ యమ్మ చదువు పెట్టిన పైసలన్ని దాచుకో
ఆ మరి అయ్యన్ని మితికిచ్చుకుంటే బతుకోవచ్చు మంచిగా గా ఏం పని చేయకుండా
కొట్టు కొట్టు ఒక ఐదు వేలు
ఇగ అట్లా అనుకుంటాం లేే గానీ ఏదన్న ఒక చిన్న ఆశా తో ఉన్నానే ఉంటాం ఏదో పక్క జాబ్ రాదా
లే లే అవి లేకపోతే కష్టం గదరా చదువు
గంతే మరి
దాంతోటే నే నడిసేది ఇప్పుడు అవి లేకపోతే చీప్గా చూత్తాలు
ఇగ ముందు ముందు అయితే ఈ సదువు నెవడు పట్టిించుకోడు నువ్వు ఏం చదివినావు అని గాని అడగడు నువ్వు జాబ్ చేత్తన్నావా ఎంత అవుతున్నాయి శాలరీ గంతే
ఏమున్నది డిగ్రీ చేసినావా అంటే బానే చేసినావ్ గా అంటారు బీటెక్ చేసినా అంటే ఊకె చదు తాన్నవు గా ఏదేదో అంటారు లేకపోతే
ఇగ అయన్నీ చేసినా గానీ జాబ్ లేకపోతే అవి ఇవన్నీ చేసినా జాబ్ లేదా అంటారు
మళ్లా అది
అన్ని టాస్క్లే
నా గట్లనే ఉన్నది మొత్తం గాని
ఇగ వాన పడుతుందా ఆడ
వాన లేదు మొన్న వ డ్డది మొన్న నిన్న పత్తి గింజలు పెట్టిలందరూ పెట్టి పెట్టిరు మేము పెట్లా ఇయ్యాల నిన్న మాది ఆ
ఇడ అంతా మరి వాన పడేటట్టున్నాయి
మరి ఇడ నైయితే అంత విన ఏం లేదు మంచిగానే ఉంది వాతావరణం మొత్తం బొందలనే అడగబ్బా నీలినిన్ననే అడగద అబ్బా వాదనల మొత్తం
ఘోరంగా ఇక్కడ వాన పడితే కదాం బొగ్గే ఇక మొత్తం వరదలే
ఆహా వాడు పని అడిగి పోయిండు మొత్తం మీరు ఏంది ఆయ యిగ మె పంపులునే అని ఇల్లా అలాగే నీళ్లు పోయినివి అని అది ఇది అని చెప్పిండు
ఆ
ఏమున్నది ఇప్పుడు నీ పంపులు ఉన్నాయి లేగు నీళ్లు పోతే బియ్యం తడుస్తాయి. టీవీ తడుస్తాది ప ఆ పనుకొని లేచా ఉండదు కరెంట్ ఉండదు అదేదగ
అందుకనే సిటీల కన్న పల్లెటూరే బెటర్
అంతే గారా నా సొంతిల్లు ఇప్పుడైనా సొంతిల్లు
ఇంక అంతే మరి అంటనే ఉంటది లేకపోతే ఏమో ఈ పల్లెటూరు ఇన్స్పెక్టివ్ సిటీ వచ్చుడు అంత టైం వేస్ట్
అ
ఏం చేయాలేం లే
ఇంకా పేట్లే అన్న టిఫిన్ లంచ్
నిన్న ది ఇప్పుడు ఇక పోవాలి ఇక తినొచ్చినక ఫోన్ చేస్తలే నీకు
తింటావా ఇయళ ఏంటి ఇయళ ఏం తిన్నావ్ రా
సండే కదా చికెన్ వండుతది స్పెషల్
ఏ చిక్కినా ఒట్టు ఒట్టు గోట్టా అంతే కదా మరి కఠినంత ముందు న్యాయం చేయాలి లేకపోతే నడవదు
మోసం అయితది వానికి లాభం అయితది
ఆ
సార్లే తినేసి వచ్చినక పోని
ఉమ్ సరే తిన్ తిన్ పో తిన్నాక పోన్ చేయి
ఆ సరే చేస్తా
ఆ